ఓహ ఆ చెప్పే
ఉ ఇక్కడ మంచి నా కొడుకు చూసుకోలేకపోతాను అందుకే వాళ్ళు ర స్కూల్లో ఇడికు
ఆ ఇప్పుడు మా బాబో తెసానికి ఐస్ క్రీమ్ తీసు అవును
మాత్రం ఏమన్నా తెలుసానే మీరు నేను ప్రిగన్సే తోటియనపుడు మా ఆయనను అయిదు పది వేలు ఆడిగుండె ఎక్కడ ఉన్నం హైద్రాబాద్ ల ఉనం అని నువ్వేసి పెట్టుకో ప్రేమించ వచ్చినాం కదా ఆ మత్రం చూపెట్టవా చేసుకోవా అన్నాన్న అంటే ఇక మా అత్తమ్మ ముఖం అంతా మార్చుకో అంటే దగ్గర పెట్టుకున్న అప్పుడు ఏమన్నదంటే నేను ఒకవే లాం పెెట్ ఇవం పెట్ అన్నది
ఆమె కాలే కదా అయినప్పుడు కదా ముచ్చట
ఒక నేలా గడుచు పెెట్టలేదు తెలు పైసలు గుడి లే ఎదు మనా న ఎందు చూపెటింది ఒక్క నేలా కూడాడా
ఆహా లేదు చూపటి మా ఆయన కొన్ని పైసలు ఇచ్చి ఫస్ట్ ఫస్ట్ స్కానింగ్కు మమ దగ్గర లేకుంటే మా ఆయననేది ఇచ్చిడు కొన్ని మా ఒక రెండు సార్లు మా ఆయన ఇచ్చిండడు పో ఇప్పుడే గుర్తాడే నేను ఇయ్యలేదా నేను ఇయలేదా అని తెలుసా
అంటాడు అప్పుడప్పుడు నేకు ఏమన్నా సెకండ్ సారికి కాదా ఫస్ట్ సారికి కాదా ననా ఎని అ లేద మన్ని సెకండ్ సార్కి మీ వాళ్ళు ఏమన్నా ఇచ్చి ఇలా ఇయ్యలే కదా అని అంటాడు ఇగ మా ఆయన ఆఐస్క్రీమ్ జతాడే సర ఆ చెప్పు
చే
అయితే ఇక్కడ ఐస్ క్రీం పెట్టారు చేరొకటి, ఒకటి మా బాబు ఐస్ క్రీం మొత్తం తింటున్నాడు, టాప్ ఇది తిన్నాక ముందుకే మల్లాడిగి తీసుకుంటడే,
ఆ తిండిబోతోడు,
ఆ మళ్ళా నాలుగుతేతాడు చూపెట్టాడు, మళ్ళీ అవి కూడా తింటాడే, ఐస్ క్రీమ్ పిచ్చి బాగా వేరైటీ తిన్నాడు కానీ ఐస్ క్రీమ్ అయితే బాగా తింటాడు.
ఉ
ఉ
నా కొడుకు అసలు ఇగో రోజు పుచ్చకాయ తెచ్చినే, రెండు ముక్కలు చే ఒకటి తిన్నాడు, ఇంకో నేను చుదును కాబట్టి, ఈ చేతులో ఒకటే ఆ చేతులో ఒకటి పట్టుకొని ఒకటే తింటాడె ఎవరో గుజుకున్నట్టు, బుక్క్కలు, బుక్కలు, బుక్కలు, బుక్కలు ఒకటే తింటాడు నేను ఏమనా గుంజుకున్నట్టు,
ఆహా
ఉ బిందు,
ఆ
ఆ
నా కొడుకు వచ్చి నా మూతి మీద ఊకె, చేయి పెడతాండు మాట్లాడొదాన్ని,
మాట్లాడొద్దు అంటాడు నీ కొడుకు జుట్టు నీ కొడుకు జుట్టు మంచిగా పెరిగింది నీ కొడుకు అయితే నా కొడుకు జుట్టు పె నువ్వు అనట్టు వానిది పెరుగుతా లేదు పాస్ లేదు,
నూనె పెడతాలేవా మంచిగా మడ్డ మేత,
నేను నూనె పెట్టనే, మాకురో చూస్తా కానీ ఇప్పటోలు నూనె కూడా పెడతాలే, నూనె మంచి పెడితే మంచి పెరుగుతుంది, ఆ ఏమో ఎంఉండదు పెరుగుతదా, పెరగదాని,
పిల్లలు మా ఆయన ముగ్గురు ఒకసారి గుండు చేయించుకున్నారా, మా ఆయన కి బాగా పెరిగినాయి, రెండు సార్లు కటింగ్ కూడా చే సుకున్నాడు.
ఉ
కొంత మందికి తొందర పెరుగుతాయి, కొంత మందికి తొందర పెరగవు,
మా ఆయన మా కొడుకు మా మామయ్య తిరుపతిలో ఒక్కసారి గుండు చేయిం చుకున్నారా, అయితే నా కొడుకు పెరిగిన మా మామయ్య కి పెరిగినాయి మా ఆయనకి పెరగాలే, ఇగా ఒకటే రాంది పడతాండు మా ఆయన జుట్టెందుకు పెరుగుతలేదే, నా జుట్టెందుకు పెరుగుతా
ఇకా ఆడోళ్ళ జుట్టుకు హెయిర్ స్టైల్ స్టైల్ బాగా పడతారంటారు కానీ మొగోళ్ళే ఎక్కువడతారు
వాళ్ళే ఎక్కువ సోకులు ఉంటాయ మా ఆయన కూడా కంపెనీకి పోతే హు రోజు హెయిర్ స్టైల్ తీసుకుంటాడు స్ప్రే కొట్టుకుంటాడు ఆహ్ మంచిగా ఉన్నానా లేదాన్న ఊక అద్దం లో చూసుకుంటాడు
హ బ వాళ్లే ఎక్కువ స్టైల్ వడతారు మొగోళ్ళే
మన ఇప్పుడు ఆఫీసుకోత్తే నేనయితే పిచ్చిదానిలెక్క అక్కనేంటి పోతా
ఆహా
నీ బిడ్డ నీ కొడుకో ఒకటే లొల్లి పెట్టుకుంటాన్నారు
గదేకతా బడికి పంపిద్దామంట వద్దద్దని పంపిలా
ఆ ఆహ్
హ్మ్మ్ మమ్మీ మొన్న వాటర్ మిలన్ తెత్తే తిన్నే తిన్లేదు నా కొడుకు
తిన్లే నా కొడుకు తింటాడే వార పండు తినడు నా కొడుకు
అవు నా కొడుకు బనానా తింటాడు ఒక్క రోజు ఆకలియితే మూడైన తింటాడు
అసలు విడి ఎందుకు ఫోన్ చేసిండే మళ్ళా నిన్న ఏమంటాంది నీకు ఫోన్ చేసి
నాకు చెయ్యాలె నిన్న ఫోన్ చేతేనే మెసేజ్ చేసిన వాట్సాప్లా ఆ పైసలు లేవన్నాని చేసినా చూసుకుని చూసుకోలేడు
ఇయ్యాల సాయంత్రం చీ నిన్న సాయంత్రం మీ నేన్ నీతోటి మాట్ల మాట్లాడతానంటివి కాదు
ఇట్లాన్న గదే పైసల కోసమే ఏసింది పైకే ఆమే మా దగ్గర గంత బడ్జెట్ ఉంటే మంచిగానే ఉంది ఈ కాల్స్ ఎందుకు మాట్లాడతాను
మా అత్తమ్మంటుందిగాని ఇచ్చుడు అలవాటు చేసినట్టు ఉన్నారు అందుకే ఊకే అడుగుతున్నారంట
మీ అత్తమ్మని అడిగినట్టే ఫీల్ అయితాంది కదా
ఆ ఆమె ఏమను అనుకుంటానావు అస్సల్కే వీడు వాళ్ళకు ఒక రూపాయి బయట వాళ్ళకి ఇత్తె వీళ్ళకి బాగా మండుతది కదా మాకైతే తెలిదు వాళ్ళకి ఇప్పియాలి బయటోళ్లకి ఇత్తె వాళ్ళిత్తరు
అయ్యో ఫ్రెండ్ అని అద్ద
కోరు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫోన్ మాట్లాడుకున్నా వాళ్ళకు బాగా మండుతది మా ఆయన అంటాడు ఇగ మా అత్తమ్మతోటి వెన్నితోటి ఊక్కే ఫోన్ మాట్లాడుతది బయటికి పోయి ఆగే అన్ను ఉన్నాడని మాట్లాడుతది అనుకుంటా అంటాడు మా అత్తమ్మ ముంగట త
కావాళ్ళ అనే
కావాలని దీన్ని గెలకిచ్చి లోళ్లి పెట్టుకోవాలే మళ్ళీ అదేన్చేసుకోద్దు
హ్మ్మ్
వాళ్ళు ఎన్ని మాటలు అన్నా వాళ్ళు తీసి పడేత్తారు నాకేమనిపీత్తదంటే నాకు తూడ్సి పడేసుకోవడం న అసలు మాట అంటే పడబుద్ది కాదు తప్పు చేయనప్పుడు తప్పు చేత్తాంటనే చేయను
అను అన్న ఏం పనికిపోతండే ఆ మరి రెన్నెళ్లు దాక పోతాడు ఆటే పోతాడు రేపు పో తాండు అని అన్నది
అయినా అప్పులు బాగుంటై వీళ్ళక్ అంటే వీళ్ళు అబ్బులు ఉన్నాడు సేవింగ్ చెత్తే ఇయ్యాల కాకున్నా రేపటికన్నా అవసరానికి పనికొత్తది ఆయన రోజు పనిపోతాడు రోజు పైసలు రోజు తెచ్చి పెట్టుకుంటాడు. వీళ్ళు అట్లా కాదు ఇయ్యాల వెళ్ళ వెయ్యోత్తే ఆళ్ళు ఐదు వందలు ఖతం కావాలి వెళ్ళినట్లే చేత్తది.
ఓమ్మ ఆయన బాగా మారిండే ఒక్క బిస్కెట్ కొని అన్నాయ్యని నువ్వు చిన్న పుల్లవా పిల్లల్ని తింట పిల్లల్ని దింటగా నువ్వు గూడా దింటవ అంటాండే ఇగా.
నీ బిడ్డెల నాకు వద్దా నీ నన్ను గూడా చాలా వాగినాడు
ప ఇన్ని రోజులు అన్నీ కొనిచ్చా ఏదంటే అది కొనిచ్చా మేము చాయ్ ల రస్క్ అయినా ఏదన్నా ఒకటి లేనిది తాగనే తాగకపోదుము. ఇ ప్పుడు హాస్పిటల్లా తిరిగిన కాంచ్ వెళ్లి ఉట్టిగా చాయ్ తాగుడు అయితాది.
ఆ
తినే పనే ఏం అట్లా చేయరు అన్ని అ ప్పుడు ఇంకా అన్ని తెత్తడు కాని ఇప్పుడు కొంచెం ఇబ్బంది అయ్యి లెవ్వంటాండు.
అదేనే మా అమ్మ గూడా ఆ నేను చిన్నప్పటి నుండి నా పెల్లి ముందు దాకా రోజు గుడ్డె బిస్కెట్ పాకెట్ తెచ్చేదే పాలల్లకు పాలు దాగి గుడ్డె బిస్కెట్ పేకెట్ తినే అప్పుడు పన్నెండు, ఒకటింటి, రెండింటికి అన్నం తినేది. నా పెళ్లి ఏ రోజైందో ఆ రోజు నుండి నాకు కనీసం ఒక బిస్కెట్ తెల్వదే.
మ్ నేన్ హాస్టల్ నుంచెలి మనం హాస్టల్ నుంచి గనక మా మమ్మీ గుడా గంతే నేను లేవకపోతే గా టీవీ మీద ఐదు ఐదు పది రూపాయలు పెట్టి పోవు అంత మనం డిగ్రీ అచ్చినప్పుడు గూడా
మా అత్తమామ ఏం బయట దినరే. ఏం బయట ఖర్చేం పెట్టుకోరు. ఏ వాళ్ళు పనికి పోరు గదనే, వాళ్ళు పనికి ఏం పోరు మా అమ్మ మీ అమ్మ పనికి పోతారు గదా. పనికిపోయిన పైసలు ఒత్తయ్. మా అత్తమామ ఇద్దరు పని పోరు ఇంట్లనే ఉంట్రూ మా మనకి పొలం లున్నాయి కొనుక్కొనుడు అవసరం ఉండదు కూరగాయలా వారానికోసారి ఆ ఇంట్ల ఏసినయ్యే తింటారు ఇగా ఏమ్ మన్న ఖర్చులకు కావాలంటే ఎవరినన్నా బదలాడ్ కొచ్చుకుంటరంతే
మీకు ఆడా పొలంలో గూడా పండిచ్ కోని తింటారు గదే కూరగాయలు. మన పండుగలొత్తే మేకలు కోసుకుంటారు.
గదే వాళ్ళు పనికి పోరు ఫస్ట్. పైసలు వీళ్ళకి ఎందుకు ఇట్లా అయితది అంటే ఇడ మా అత్తమ్మ పోతది కూలి పనికి. ఆ పోయ్యేటి మూడు వందలు ఒత్తయ్. ఆ మూడు వందల్ల ఇంట్లే కూరగాయలు, నూనె అవి తెత్తది మా మామ ఇట్లా పోడు. మాయన బోడు మా ఆడిబిడ్డలా బోరు
ఆమకేం రోగం వచ్చి దున్నపోతు లెక్కలవున్నరు పనికి పోవచ్చు కదా
పోడు ఆయన ఇగ ఆయన గుట్టలు మాత్తంమంటది గా మామయ పనికి పోడా అంటే, ఇంట్ల పని అయితే చేత్తనంటడు. బయట వేరేటోళ్ళ కాడికి అయితే పోయి చేయనంటడని.
ఆ ఇంట్ల పనిచేయడానికి ఏమన్న ఆడిదా
ఆ ఇంట్ల పని మనం వదిలిపెట్టుకొనన్నా బయట పోతరు మన ఇండ్లల్లా వాళ్ళట్ల ఉండరు, బాగా ఇది అట్లనె మా మామ లెక్కనే మా ఆయన ఒకలి కింద చేయను, ఒకల్ కాడికి పోను అది అంటరు ఇదంటరు మంచిగా చేత్తే వాళ్ళు వీళ్ళు ఎందు కంటర్ కె
చెట్టోటైతే ఆయితే, విత్తనం ఓటైతదా అయితదా అయ్యలెక్క కొడుకైతడు.
చెక్ జేయాల?
హలో ఆ సరే నేన్ కట్ జెత్త నిగ